నమస్కారం అండి ఏం లేదండి ఉరికే ఉన్నా మీరు
మేము గుడ ఉర్కే ఉన్నామండి వర్షం వస్తుందా మీకి
ఆ లేదండి ఉన్నా క్లైమేట్ కూల్గా ఉంది
మ్ మీకు రాలేద అయితే
లేదండి
ఎన్ని రోసే ఎన్ని డేస్ అయిందండి వర్షం వచ్చి మీకి ఈ మధ్య రావడం లేద
వన్ వీక్ బ్యాక్ ఏమో వచ్చానండి లోపలు ఫైవ్ డేస్ పైనే అయితుంది
బానే ఒచ్చయ వర్షం ఒచ్చయ వర్షం
ఆ పర్లేదండి బానే వచ్చయి అంటే అన్ సీజన్ లో రావడం వల్ల కొంచెం ఇబ్బంది అండి చాలా మందికి
ఆ ఆ అమ్ సీజన్ ఆ ఇది రైనీ సీజనే కదండి
అంటే మాములుగా ఇప్పుడయితే పర్లేదండి వన్ మంత్ బ్యాకే వచ్చాయండి చాలా చాలా చోట్లా
ఓ
ఆంజనేయస్వామి
మ్మ్
ఎనెమ్
మీకు నీరు స్కేర్సిటీ ఏం నీటి కొరత ఏం లేదా
ఆ లేదండి ఇప్పుడేమి
మ్మ్
అంటే మా ఊర్లో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అలా ఉండేది
మ్మ్
ప్రెజెంట్ అయితే ఏం లేదండి ఇప్పుడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది
మ్మ్
ఆ
పొలాలకి అలా కూడా ఏమి ఇబ్బంది లేదా
మ్మ్ అలా కూడా ఏమి ఇబ్బంది లేదండి
మీది చెరువులు నదులు ఉన్న ప్రాంతమా అండి
ఆ అవునండి
ఆ
చెరువు ఉంది దగ్గర్లోనే ఒకటి
మ్మ్
ఇందువల్ల పంటలకు కానీ మాములు డైలీ యూస్ కి అలాంటి వాటికి ఏమి కొర్ కొర్తేమ్ లేదండి
మ్మ్
మీ ఏరియాలో అండీ వాటర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా
ఆ మాకి కొంచెం నీటి కొరత ఉందండి ఇక్కడ నీరు కొనుక్కుంటాము
మ్మ్ అంటే తాగడానికేనా లేదా మామూల్గ డైలీ యూజ్ గాని
డైలీ యూసు కూడా కొ పెద్ద ట్యాంకర్ కొ పెట్టి కొనుకొని అవి సంపులేకి స్టోర్ చేసుకొనీ దాన్నీ మోటరు ద్వారా డ్రమ్మూస్ ట్రంపులో నింపుకొని వాడుకుంటామండి
ఓగో ట్యాంకర్ కీ ఎంత తీసుకుంటారండి అమౌంటు
ఆ సమ్మర్ లో అయితే ఒక థౌజండ్ టూ లెవెన్ హండ్రెడ్ అలా తీసుకుంటరూ వింటర్ లో ఐతే ఫైవ్ హండ్రెడ్ టు సెవన్ అలా తీసుకుంటారు అండి
మీ దగ్గరలో చెరువులు బావులు అలాంటివి ఉండవండి
ఏం లేవండీ
అందుకూ స్కేర్ సిటీ వచ్చింటది అండ్ ఇందులో అందరూ బోర్లు ఏపిచ్చుకోవడానికి ట్రై చేస్తారు కదా
ఆ మామూలె
కూడా ఏమి దొరకదండీ అంటే ఎక్కడా పడవండి
అంటే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ చానా తగ్గిపోయి ఉంటాయండి అందరూ వేపియడం
అవునండి ఎవరో బోర్లో వాటర్ పడితే వాళ్ళు లక్ అనుకోవాలి అండ్ మనకు ఊర్లలో ఒక త్రీ ఊర్ ఆ అండి
అంటే బోర్ మనం వేసే లోతుని బట్టీ నీల్లు రావడం అనేది ఉంటుంది కదా
ఈ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అడుగుల్ లోపలికి పోయినా కూడా నీరూ కష్టమండి పడడం అంటే ఈ చుట్టుపక్కల చెరువులు ఏవి లేవూ సొ అందుకనీ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉండవండి
మా సైడ్ అయితే పర్లేదండి వాటర్ కి అయితే అంటే మామూలుగా పంపు ఉంటాయి కదండీ అంటే బోరు చేత్తో కొడుతారే
ఉ
అటువంటి వాటిలో కూడా కొన్ని చోట్ల వస్తుంటాయి
అవి కనుమరుగయి చాలా ఇయర్స్ అయింది కదండి
అవును అవును అండి
అంటే వాటిలో వాటింతా అవే వస్తుంటాయా
ఆ లేదండి అంటే ఒకప్పుడు వస్తుండేవి అంటే అట్లా వర్షాకాలంలో అలాంటప్పుడు ఎక్కువ వానలు పడితే వస్తాయి
ఆ
మాముూలు సమ్మర్ లో అలాంటి టై లో మనం చేత్తో దాన్ని కొడుతుంటే అలా కొన్ని కొ నమస్తే
ఉ
ఇప్పుడు చాలా వరకు వర్షాలు కనిపీయడమే లేదండి ఎక్కడ చూసినా
ఇంకా త్రాగడానికి నీరు కొనుకుంటారా మీరు
తాగడానికి కొంతమంది కొనుకుంటారు లేదా కొంతమంది మామూలుగా కుడాయిలు వచ్చే వాటర్ని వేడి చేసి వాటిని వడ కట్టుకొని తాగుతారు మాములు మినరల్ వాటర్ ఒకటి కొంటాం ఎక్కువగా
ఉ
మాములు డైలీ ఇసుక లాంటి వాటికి అన్ని వస్తుంటాయి అండి వాటర్ డైలీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయి కదండీ అటుసైడ్
అంటే వింటర్ లో ఆ ఫైవ్ రూపీస్ అండి సమ్మర్ లో టెన్ రూపీస్ అది ఆటోమేటిక్ గా కాయిన్ వేస్తేనే వస్తుంది కాదండి అలా సిస్టం ఉంది ఇక్కడ హలో
ఆ అవునండి
అలాంటి సిస్టమ్ ఉందండి ఇక్కడ మీకు మీరు మినరల్ వాటర్ తెచ్చుకుంటారా
ఆ తెచ్చుకుంటామండి
మ్
కూడా కెమికల్స్ కొన్ని కలుపుతుంటారు వా
అవునండి
అండ్ అంటే మనకు అవసరమయ్యే మినరల్స్ అన్ని కొన్ని వెళ్ళిపోతాయండి అవి క్లీనింగ్ చేస్ చే ప్రాసెస్ కానీ
ఆ ఏ ఆ స్వచ్ఛంగా బోర్ నుంచి వచ్చే నీరు తీస్ కొని ఆ వేడి చేసుకొని తాగడమే బెస్ స్టాడి ఇంకా అప్పడికప్పుడు వర్షం వస్తది కదా ఆ వాటర్ కూడా చాలా బెస్ట్ వేడి చేసుకొని తాగడం అ
అంటే కొన్ని చోట్ల అది కూడా చాలా ప్రమాదం ఉంది అంటే సిటీస్ లో అలాంటి కాడ వా
ఇక్కడ పొల్యూషన్ అంతా ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ అన్నీ వ్య వ్యర్థం ప్ర పదార్థాలన్నీ చెరువు లేకి అలా వదులుతారు కదండి అవన్నీ అప్పుడు కష్టం అయిపోతది
అంతేగాక ఇంకా అమ్లవర్షలు అని పడుతుంటాయి విన్నారాండి ఎప్పుడన్నా
ఆ ఆసిడ్ డ్రైన్స్ అంటర్ అదేనా ఆ
టే గాలిలో అలాగే భూమిపై ఎక్కువ కాలుష్యం పెరిగిపోయినప్పు
మ్
వర్సం అనేది వాటితో రియాక్ట్ అయ్యి అలా వస్
వడగంన్లు అంటారే అదే కదండి అప్పుడు
ఆ అవి కాదండి ఆ
యాసిడ్ రైన్స్ అంటే అవ్ జస్ట్ వర్షంలాగే ఉంటదండి
లోనే మనకు పిహెచ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది
ఓ
అంటే మ నార్మల్ మనకు సెవెన్ ఉంటే అలా నార్మల్ అండి కానీ మనక్ పిహెచ్ వాల్యూ అనేది చాలా తక్కువ
ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు అది యాస్ సిడ్రేన్ అని ఎలా తెలుస్తది మనకి పీహెచ్ వాల్యూ టెస్ట్ చేకోకుంటే
అంటే కొద్దిగా అప్పుడే మనక్ వేడిగా అనిపిస్తుందం డి చాలా అంటే మంట అనట్ కద
ఓహో ఆ చినుకులు మన బాడీ మీద పడుతేనా ఆ విన్నాను ఆ చినుకులు మన బాడీ మీద పడినప్పుడు మనకి మన బాడీ కూడా ర్యాషెస్ లాగా లైక్
ఆహా అలా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ
ఆ
అలా ఎమన్న జరుగుతుంటాయి
ఓకే వడగళ్ళు ఉంటాయి అవి పడతాయి కదండి అవి ఎందుకు పడుతాయో తెలుసా ఏమైనా రీజన్
బై శాతం అంటే వాటర్ మామూలుగా ఎప్పుడు పన్నా అలాగేనండి పడేది బట్ అవి కిందికోచ్చే ప్రాసెస్ లో అంత అంటే ఒక పెద్ద వాటర్ డ్రాప్ అనేది కరిగిపోయి చిన్న చిన్నగా ఫామ్ అయి మనకి చిన్ ల బడుతాయి
మ్
అయితే మేఘాళ్ళో ఎక్కువ వాటర్ స్టోర్ అయినప్పుడు ఇంకా ఆ ఏరియా ఎక్కువ కూల్ గ ఉన్నప్పుడు అలాగే పడిపోతుంటాయండి
ఏరియా కూల్గా ఉంటే అవి కరుగుతాయి కదండి
అంటే చాలా కూల్గా ఉన్నప్పుడు అంటే వాన పడుతున్న గాని అలాగే కూల్గా ఉన్నప్పుడు
అహ అలాగా
అంటే వా వర్షం పడేది ఎక్కువ కూల్గా ఉన్న చోట కదండి
అవునండి
శలు బురువేక్కి చాలా కిందికోచ్చేస్తాయండి భూమికి
ఓకే
అలాగని అంటే మనకి ఎక్కువ డిస్టెన్స్ కానీ తగ్గిపోతుంది కదా చాలా
మ్
ఆ డిస్టెన్స్ లో ఆ చినుకులు అనేటివి కరగదండి
మ్
నాకు తెలిసిన రీజన్ అది ఏమన్నా వేరే రీజన్ ఏమన్నా ఉందా అండి
తెలియదండి అనే నాకు తెలిసింది ఏమంటే ఎక్కువ వేడు న్నప్పుడు ఫస్ట్ వర్షం చాలా రోజుల తర్వాత ఎండ అంతా ఆ సమ్మర్ అంతా అయ్యాక చాలా వేడిగా ఉంటాది అప్ ప్పుడు వేడికి ఎక్కువ ఎవాపరేట్ అయితాయి కదా వాటరు
ఆహా
ప్పుడు మనకి ఫస్ట్ వర్షం సెకండ్ వర్షం అప్పుడు మాత్రమే వడగంలు పడ్ తాయి చూడండి మళ్ళీ ఎప్పుడు కూడా పడవు చాలా రోజులు ఎవాపరేట్ అయ్యి అదంతా స్టోర్ చేసుకొని ఒక్కసారిగా మేఘాలు రిలీజ్ చేసినప్పుడు అవి గడ్డలు గడ్డలుగా అట్లే పడుతాయని అని నేను విన్నాను
ఇప్పుడు అంత అబ్జర్వ్ చేయలే వడగండ్లు పడినప్పుడు అదే రీజన్ అని
అవును నాకు తెలియదు కన్ఫర్మ్ గా విన్నానండి
ఆ
థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నా
తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్తారు